హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా
ఆ బాగున్నాండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే తిన్నాం ఇట్లా ఖాళీ బయట కూర్చున్నాం చల్లాగా ఉందిగా బయట
అవును ఆ తిన్నామండి ఇప్పుడే అంటే అప్పుడే తిన్నాం ఇగ నైట్ కొంచెం కిచెన్ వర్క్ ఉంటే ఇక చేసుకుంటాను
ఉహూ మీరు బిల్డింగ్ పైన పండుకుంటార అండి ఇప్పుడు ఎట్లాగో సమ్మర్ కదా
ఒకప్పుడు అంటే మంచి ఉండే ప్రతి ఒక్కరుూ మంచి ఎయిట్ కాగానే అన్నం దినేసి చి బిల్డింగ్ పైన చాపలేసుకొని మంచిగా పడుకొని ముచ్చట్లు చెప్పుకు టు ఉండేది ఇప్పుడు ఏమున్నాయండి అడ్డమైన కూలర్లు ఏసీలు వచ్చే వరికి ఎవరండి అసలకి అసలకి వెనకటి రోజులే మంచిగా సాయంత్రం ఆరుగాగానే పోయి మంచి బిల్డింగ్ లో వాటర్ అంత చల్లి ఇది చల్లి ఆ మంచిగా ఎ అది ఆ ఇష్ట ఇష్టం ఏంటంటే మంచి చందమామ ఇట్లా వెలుతురు ఉం ఉంటది చుక్కలు అవపడతాయ్ అని మనం ఏం జేసేదంటే కొంచెం ఎర్లీగా పోయేది రెందు కంతా తినే చి అట్లా బయట చల్లగాడుపుకు అటు ఇటు టెర్రస్ పైన తిరుక్కుంటూ ఉండొచ్చు ఆ సంతోషమే వేరండి అట్లా మనం ఎంజాయ్ జేసినట్టు ఇప్పుడు పిల్లలు ఏం ఎంజాయ్ జేత్తాలండి
అవునండి మంచి చుక్కలు లెక్క పెట్టుకుంటా ఎన్ని ఉన్నాయ్ ఏం టిది ఆ మళ్ళా అదే ఎండాకాలం టైమ్ ల ఏ మన ఏరోప్లేన్స్ ఔపడతాయ్ అక్కడక్కడ లైట్లా ఆ చిన్న చిన్నగా ఎర్ర లైట్లు వత్తానయ్ ఎర్ర లైట్ తనే పోతనే పోతానే అని అట్లా చెప్పుకునేది అప్పుడు మస్తు ఉండే అసలు అప్పుడు చిన్నప్పుడు బా గుండే అసల్
అవునండి చిన్న గున్నప్పుడే బాగుండే గానీ ఇప్పుడు ఏందండి ఇప్పుడే టెర్రర్స్ పైన గూడా ఇల్లు గట్టుడు ఇల్లు కట్టి కిరాయికి ఇచ్చుడు అట్నే జరుగుతాంది
ఆ మన దాన్ని ఏమంటారు ఆ పైన టెర్రస్ పైన యేసి ఇప్పుడు బ్యాచ్ లర్స్ కీయడము ఆ ట్రీస్ పె ట్టడం అడవే సరిపోతాయండి వాటికి వీటికి ప్లేసెస్ అయిపోతాని అసలు మంచిగా పండుకున్ననికి కూడా అసలు ప్లేసే ఉంటలేదు
ఉమ్ అవునండి మస్తు చిన్నగున్నప్పుడైతే మేమైతే మంచిగా పోయి పిల్లింగ్ పైనే పండుకునేది ఇప్పుడు ఎవరండి ఎవ్వరు పంటలేరు ఎవరి ఇంట్లో వాళ్ళు పండుకొనుడే ఏసీలు కూలర్లే
ఆ ఇప్పుడు ప్రతి ఇంట చూసినా ఏసీలన్నా ఏసీలో కొంచెం ఫిఫ్టీ శాతం ఉండొచ్చు గానీ కూలర్లు మాత్రం మొత్తం తొంభై శాతంలో అవే ఉన్నాయండి మొత్తం వంద శాతంలో తొంభై మంది అవే కూలర్సే ఎక్కువ మన చిన్న చిన్నయ్ మళ్ళ చిన్న చిన్న కూలర్స్ టూ పెద్ద పెద్దయ్ ఇంక ఎట్లా ఎవ్వలి బడ్జెట్ బట్టి వాళ్ళు కొంటాళ్ళు తీసుకొని పెట్టుకుంటాలు అండి అసల్ ఇది వరకంటే మంచిగా బయట పండుకునేది అంతా ఫ్రీగా ఉండేది కానీ ఇప్పుడైతే టీవీలు ఫోన్సు ఆ కూలర్స్ ఏసీస్ ఇవన్నీ ఉండేసరికి ఇ ఇంట్లోనే ఉంటున్నారు అసలు బయటికి అసలు రావ నే రాట్లే ఎక్కువ శాతం
అవునండి ఇప్పుడు కనీసం ఎవరన్నా ఇప్పుడు ఇంట్ల మనుషులు కూడా ఇట్లా మాట్లాడా నికి గూడా టైం లేదండి రాంగనే కతం ఎవ్వరైనా అంతే అండి ఇగ సెల్లు బట్టుకుంటారు గూసుంటారు అన్నం తింటారు సెల్లు బట్టుకొని గూసుంటారు అసలు కమ్యూనికేషన్ చాలా తగ్గిందండి అసలు నాకు దెలిసి ఈ మొబైల్ వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయో గానీ కనీసం ఇది ఎవరికన్నా ఫోన్ జేసి ఆ పుట్టిన పుట్టినరోజులు గానీ లేకపోతే కనీసం పండగల అని చెప్పేది ఇప్పుడు ఏంది డైరెక్ట్ ఒక స్టేటస్ లో పెట్టుడే హ్యాపీ పొంగలు హ్యాపీ దివాలే నువు చూసుకుంటే చూసుకో రిప్లై ఇత్తే ఇయ్యి లేకపోతేలేదు అసలు చాలా కమ్యూనికేషన్ తగ్గింది అండి అసల్ కి నిజంగా నాకైతే ఇప్పుడు జనరేషన్ అయితే అసల్ కి నచ్చదండి
అవునండి ఇంగ పోతా ఉంటే జనరేషన్ తో గూడా మన మనం గూడా పోవాలే కానీ మనం ఏం ఏం జేత్తం చెప్పండి ఇగ అట్ల న అది నడు మొత్తం దానింటే మనం బోవాలి గానీ మనం ఏం జేయలేం
ఏమో అండి నా గూడా అసల్ కి చిన్నగున్నప్పుడు అనుభవించినయన్ని మన పిల్లలు ఇగ వాళ్ళు దానికి అడిట్ అయి ఇప్పుడు ఏం జెత్తారంటే మనం అప్పుడు అమ్మ నాన్న జెప్పిన మాట వినేది ఎట్లా నడు స్కోమంటే అట్లా నడుసుకున్నేది ఇప్పుడు పిల్లల విషయం అట్లా గాదు గదా అండి ఇవాళ్ళఇష్టాలే వాళ్ళ యెనుకటైతే మా అమ్మ అయితే మా అమ్మ ఏ డ్రెస్ యేత్తే ఆ డ్రెస్సు యేసుకు నేది ఎట్ల రడీ ఎత్తే అట్లా ఇప్పుడు ఏమో పిల్లలు గిట్ల రడీ జేసినావు గట్ల రడీ జేసినావు గి ఈ బట్టలాగా ఆబట్టలా అమ్మకైతే ఎప్పుడు ఎదురు చెప్పలేదండి నేనైతే నిజంగా జేప్తాన మా అమ్మ యే బట్టలు యేసినా ఆ బట్టలు సంతోషంగా యేసుకునేది మా అమ్మ ఎట్లా జడలేసినా మా అమ్మకైతే ఒక్క స్టైల్ జడ రాదండి ఎప్పుడు రెండు జల్లు లేకపోతే ఒక్క జడ గంతే మాకైతే ఇప్పుడు సైడ్ల క్లిప్పులు మధ్యల క్లిప్పులు ఆటాల్లుడ్ డు ఈటల్లుడు అసలు ఏం తెలివదండి ఇక మేము అట్లా పెరిగినాం ఆ రోజులల్లా
ఆ రోజులలా మనం చెప్తే వినటట్టు ఉన్నామండి అప్పుడు ఇప్పుడు అట్లా లేరు కదా ఇప్పుడు ఎట్లున్నంటే ఏ ఏంది ఇప్పుడు మాటన ఇప్పుడు మాట ఇనాల్నా నాకు తెలువదా నేనేన్న చిన్న పిల్లన అన్నట్టు మాట్లాడుతార్ మాకు తెలుసు కదా అన్నట్టు మాట్లాడుత్ తున్నారు వాళ్ళు కూడా వాళ్ళకి కూడా మన మన మనం మనం ఎంత కష్టపడ్డోమో వాళ్ళకు కూడా తెలవాలి కదా అండి ఏదైనా చెప్తేనే తెలుస్తుది కదా
అన్ అన్ అంతెందుకండి ఇప్పుడు వెనకట అయితే ఒక్క వన్ రూపీ ఇచ్చేదండి ఆ వన్ రూపీకి అయితే ఎంత త సంతోషపడేది తెలుసా ఆ ఒక్క రూపాయి తోటి జమ్స్ ప్యాకెట్ కొనుక్కొని ఇంత హ్యాపీగా ఇప్పుడు పిల్లలు కనీసం పది రూపాయలుచ్చినా కూడా వాళ్ళ వ్యాల లు లేదు ఇందికి ఇదేనా టెన్ యేనా అంటారు అప్పుడు మాకు ఒక్క వన్ రూపీచ్చేది ఆ వన్ రుపీ హండ్రెడ్ రూపీస్ తోటి సమాన సమానం
ఊ హ్మ్
ఇవరన్నా ఇంటికి ఇంటికి ఎవరనా చుట్టాలు వచ్చి పోయేటప్పుడు టూ రుపీసో ఇట్లా ఫైవ్ రుపీస్ అయ్యాంగానే బామ్మ ఎంత సంతోషం ఉండేనో ఆ రోజులలా అప్పటి మనుషులు కాదు అప్పటి ఆలోచనలు కావు అసలకి
ఇంటికి అదే ఇంటికి ఎవలన్న వచ్చినప్పుడైతే అదే ఇంటికి వాళ్ళ వచ్చినప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళు మా ఇట్లనే ఈ ఎట్లయినా ఓ టెన్ రూపీస్ అయినా ఫైవ్ రూపీస్ అయినా ఇత్తరని కంపల్సరీ ఎదురు చూసుకుంట కూర్చునేదన్ని
మా అమ్మమ్మ దగ్గర పోయేది మా అమ్మ దగ్గర పొయ్యి అంటే కొంచెం పక్క పక్కనే ఉండేది అనుకో ఆ రోజులల్లో ఇల్లులు ఇట్లా పా అమ్మమ్మ దగ్గరకి పోయేది పోయి అబ్బమ్మమ్మ ఒక రూపాయి ఇయవా ఒక రెండు రూపీలియావా ఎందుకె ఏం చేసుకుంటవే ఏంటంటే అబ్బ అమ్మమ్మ కొనకచ్చుంటా అమ్మమ్మ పిప్పరి మిట్లు కొనకొచ్చుకుంటా పల్లి పట్టి కొనకొచ్చుకుంటా అని అట్లా ఆశగా అట్లా తీసుకొని అబ్బా ఎంత బాగుంటయో ఆ రోజులు గడిపిన రోజులు చ అట్లాంటి మనుషులు కరువైపోయ అట్లాంటి రోజులు కరువైపోయినాయ్ ఈ ఏమో అండి ఏదో ఏదో ఇక నడుస్తాందింటే నడుస్తాంది జీవితం
వస ఇందాకనే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటు ఇప్పుడు మన బోర్డు మాకు కరెక్ట్ లేకుండే అసలు ఈ కరెంట్ది ఆ వైరు తెగి పోయింది చూడ్నె చూల్లేదు చేయ్ పెట్నా షాక్ కొట్టింది ఇందాకనే ఆ వైరు అయి ఇక ఇక మనం రెంట్కుంటాం కదా అండి రెంట్టుకున్నప్పుడు ఇక ఎలుకలు రావ డం అవి ఇవి ఇవి ఏమి చెప్పిన ఇప్పుడు రెంట్ ఉన్నోళకు కంపల్సరీ అం ఓన ఎట్లు చెప్తే వాళ్ళట్లుండాలీ ఇట్ల వినాలె అంతే కదా ఏం చేసినా వా ఇప్పుడు ఓనర్ తప్పు అయినా మన మనమే కాల్ చేయాలి మన తప్పైనా మనమే కాల్ చేయాలె
అంతే అండి ఇక వాళ్ళు వాళ్ళకి నచ్చితే ఉంచుకుంటారు లేకపోతే లేదు ఇగ ఓనర్ లకు బాగా డిమాండ్ బాగా పెరిగి అయిపింది ఇంట్లో ఒకవేళ వాళ్ళ ఇల్లే కదండి రేపు ఏమైనా రిపేర్లు వత్తె వల్లే చేయాలి గద మేమెందుకు జేత్తం మీరు వున్నారుగద మీరే చేసుకోవాలి మీరే ఇరగకొట్టుకున్నారు మీరే పెట్టుకున్నారు అని ఈంత అ ఇగ వాళ్ళు కూడా గట్నే తయారైతేర్ లేండి ఎవరు చూడు రూపాయి రూపా పైకే ఆశ పడ
ఉమ్ ఇప్పుడు హౌస్ ఇల్లులు ఉన్నోళ్ళే నడతాంది అండి ఇట్లా మనం రెంట్కు ఉంటానం కాబట్టి వాళ్ళకి ఏందంటే వాళ్ళకి చాల ప్రాఫిట్ అయితది తెలుసా అసలు మనం ఇప్పటి నుంచి కూడా పెట్టుకునేంత ఇప్పుడు ఇప్పుడు అంటే చాలా ఎళ్లకంచి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంటనం కాబట్టి తెలుస్తా ఉంటది కదా మనమే ఎప్పటి నుంచి ఉంటనం ఏంది అని అప్పటి నుంచి కట్టుకునేద ఇంత లెక్కేసుకుంట వస్తె ఇప్పటికి మంచిగా ఒక రెండు మూడు ఇల్లులు కొనచ్చండి అంత అమౌంట్ అయిపోయింది తెలుసా మేము కట్టుకుంటూ రావడం రెంట్కి
అవునండి ఇగ ఏం చేద్దాం ఏ వాళ్ళు అర్ధం చేసుకోరు ఏమో మనకి ఇల్లు పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు బాగా అలవాటయిపోయి మనం ఎక్కడికి వెళ్ళలేము
అవును వెయ ఏడికి వెళ్ళినా కూడా ఎక్కడైనా అంతే అండి ఇప్పుడు కామన్ గా ఎక్కడైనా వాళ్ళ రూల్స్ పాటిస్తూనే ఉండాలి లేదంటే లేదు కంపల్సరగా ఇంత మధ్య ఒకట అండి వచ్చింది వాళ్ళకి త్రీ మంత్స్ అంట త్రీ మంత్స్ అడ్వాన్స్ చేయాలంట అగ్రిమెంట్ అంటా అండి అదేంది నాకు తెలియదు అగ్రిమెంట్ కూడా రాయించుకొని ఉంచుకుంటార అట్లా
తెలీదండి నాకు ఇది కొత్తగా ఉంది ఈ నాకైతే నేది ఎప్పుడు విన్నే వినలేదు
ఉండాలంటా కంపల్సరిగ ఇట్లే ఉంటదంట అది ఇందో మ మాకు కూడా తెలియదు అసలు
ఇప్పుడు వచ్చినా కొత్తారూల్ ఆ అండి
ఆహా హా అట్లా ఉందంటడి ఇప్పుడు ఇక ఏం చేస్తాము ఇక రెంట్ ఉన్నావు కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్పినా అట్లా వినాలండి.
అవునండి రెంటున్న ఏముంటారు ఇల్లునొల్లే రాజాలు
ఉం ఎంతైనా అప్పుడు బ గోల్డు కొన్నయి అప్పుడు ఇల్లులు కొన్నదే నడుపుతాందండి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయకపోతే వేస్ట్ వాల్యూ ఉంటలేదు ఇప్పుడు మన మనము అడిగేటట్టు అమ్మ నాన్న అయ్యేటట్లే ఇప్పుడు రేపు మనకి వచ్చే పిల్లలైనా వాళ్ళు గట్టిగా అడిగితే సమాధానమిచ్చేటట్లు లేదు
అవునండి అవును మరి అసలే ఏందో ఏమో అసలు ఏం అర్ధమయితన్ లేదు కాద మళ్ళ ఏమో గోల్డ్ రేట్ తగ్గిపోయింది అంటారు
అవును లక్ష యాభై మూడు వేలు ఎంతో అయ్యిందటగా అ ఎంత ఎంతండి అందాద ఒక నలభై తగ్గింది అంతే
ఉం ఒక ఇరవై లక్ష ఇరవైకయినా కూడా కొంచెం పన్నెండు వేలకు గ్రామ్ ఆన్ ఉంటది కదండి
ఉమ్ మంచిదిగా ఉండు ఇప్పుడున్న అట్లా అన్న కొన్న ఏమైనా ఇప్పుడు ఇది ఇప్పుడు వార్ జరుగుతుండ అని తక్కువ అంతే ఉంటాను